హలో
ఆ చెప్పవే
ఈ మధ్యేమన్న షాపింగ్ చేసినావా
ఆ పోయినా మన్నా టుడేస్ అవుతుంది వెళ్లి
అవునా ఎట్లున్నాయి రేట్స్ బయట
ఉన్నాయా అసలు మంచి డ్రెస్సెస్లు లే వ్వు
అవునా
హ్మ్
బాయట హోల్సేల్ రేట్ టైలు రేట్స్ ఎట్లు ఉన్నాయి షాపింగ్ ఎట్లా చేసినావు ఎట్లు ఉంది బయట ఏమో నేనైతే అసలు ఈ మధ్య ఏమి చూడలేదు షాపింగ్ చేయలేదు అసలు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమన్నా మంచి కాటన్ డ్రెస్సెస్ తెచ్చువాలి సమ్మర్ స్టార్ట్ అయింది కదా
ఆ ఇప్పుడు సమ్మర్ లో కలంకారీ టాప్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి
ఆ అవును నేను కూడా చూస్తున్నా తీసుకోవాలి కొంచెం కలంకరీ రాసిల్క్ అట్లాంటివి కొంచెం కాపోతే కొంచెం కాట్ తను మంచిగా ఉండేవి తీసుకు
ఉ కాలంకరి అంట అంటే మనకి కాటనే వస్తుంది కదా
ఉ నువ్వు ఏం చేయలే ఈ మధ్య షాప్ షాపింగ్ మరి నీకు పిల్లలకి ఏమైనా చేష్
ఆ పిల్లలకు తీసుకున్నా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఎన్ని డేస్ అంటే స్కూల్స్ అదే సరిపోయినాయి మార్నిగ్ ఇప్పుడు సమ్మర్ లో కంపల్సరీ డ్రెస్సెస్ కావాలి కదా వాళ్ళ కోసం చేశను నేను మొన్న కొంచెం షాపింగ్
ఎట్లున్నాయి కాస్ట్
ఇంకా కాస్ట్ ఇ సేమ్ ఎప్పుడు ఉండేలాగానే ఉన్నాయి నేను మాల్స్ లోనే తీసుకున్నా వాళ్ళకి ఇంక బయట ఏం తీసుకోలేదు ఆన్లైన్ లో ఆన్లైన్ లో బుక్ చెయ్ చేస్తావా నువ్వు ఎప్పుడైనా
ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేస్తా పిల్లలకి ఎక్కువ శాతము ఆఫ్లైన్ కన్నా ఎక్కువ ఆన్లైనే ప్రిఫర్ చేస్తా ఇద్దరు మగపిల్లలే కదా ఆడపిల్లలయితే కొంచెం బయట చూస్తే బాగుంటాయి కానీ ఇగా మగ పిల్లలే కాబట్టి ఇంక వాళ్ళకి ఎక్కువ ఆన్లైన్ లోనే తీసు ఉంటాయిగా జీన్స్ అన్ని మనకి ఆల్రెడీ మాల్స్ లో చూస్తాం కదా క్వాలిటీ బ్రాండ్స్ ఇగ అట్లనే వస్ వస్తాయి కాబట్టి ఇంగ ఎక్కువ ఆన్లైన్నే ప్రిఫర్ చేస్తా ఎక్కువ సేల్ పడ్డప్పుడు బాగా చేస్తా నేను
ఉహు ఓకే
నార్మల్ కన్నా సేల్ పడ్డప్పుడు ఒకేసారి తీసుకోని పెట్టుకుంటే ఇంగా వాళ్ళ యూజ్ వస్తాయి కదా ఎప్పుడన్నా
ఉం అవును ఇంగ నేను ఇంక అర్జెంట్ అవసరం ఉంది ఇ ఇప్పుడు ఆన్లైన్ లో పెడితే మళ్ళీ అవి రావడానికి టైం అవుతుంది కదా వాళ్ళు విలేజ్ వెళ్తున్నారు కదా అని చెప్పేసి అల్లకే హమ్ వెళ్లి తీసుకొచ్చేసాను సమ్మర్ వేరు నువ్వు కొంచెం స్లీవ్లెస్ టైప్ అట్లా అ లే ఊరు ఎల్లారు
ఆహా ఎగ్జామ్స్ అయ్ అయిపోయినాయ వాళ్లకి ఆహ
మీ వాళ్ళకు అవ్వలేద ఇంకా
అందులే ఇంగ వాళ్ళకి కి చిన్నయనకి ఇప్పుడు అవుతున్నాయి ఈ మార్చ్ ఎండ్ వర వాడికి స్కూల్ అయిపోతది పెద్దోడికి ఇంగ నెక్స్ట్ స్టార్ట్ అయితది
ఉహు
ఉమ్ డివిజన్ స్టార్ట్ చేశిరూ
ఉ హ్మ్
ఉమ్ నెక్స్ స్టార్ట్ అయిపోతది ఎక్కడ బాగుంటాయి డ్రెస్సెస్ శారీస్ గానీ నువు తెచ్చుకునే లోకల్స్ లో ఇక్కడ ఏం షాప్ సె ఎ బాగుంటాయి
లోకల్స్ లో అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాడ్ కదా
హ్మ్
ఇంకా లోకల్ హోల్సేల్ కెళదా బాగుంటది కానీ హోల్సేల్ ఏమో వాళ్ళు కంపల్సరీ బల్క్ తీసుకోవాలి ఇంత మినిమం బిల్ చేయ్యాలి అంటున్నారు
నార్మల్గా క్యాజువల్ గా నువ్ శారీస్గానీ డ్రెసెస్ ఎక్ క్కడ తీస్
ఆ ఇక్కడ అనేం ఉండదు మాక్సిమం అన్ని కవర్ చేస్తాను ఆ అన్ని షాప్స్ కవర్ చేశాను వన్ ఆర్ ఇంకా వన్ ఆర్ టూ ప్లేసెస్ లో తీసుకుంటూ ఉంటాను నాకు నచ్చితేనే తీసుకు టం కదా మనమట్లా
అవును
ఆ అలా ఒక రెండు, మూడు ప్లేసెస్ కవర్ చేశాను. నిన్న మొన్నా అయితే ఇక్కడ తీసుకొచ్చాను. దగ్గరలో సికింద్రాబాద్ అప్పుడు అలా వెళ్ళాను, అక్కడ ఒకటి మళ్ళీ దిల్షర్లో మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం వాళ్ళ దగ్గర ఇడ స్టాక్ బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాను మ్మ్
నేను కూడా నెక్స్ట్ ఏ షాప్స్ బాగుంటాయో సజేజ్ చేయ్ నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటా
ఆ అయితే నువ్వు ఆ షాపుకి వెళ్ళొచ్చు మంచిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర
అవునా
దిల్శ్ నగర్ దగ్గరలో నువ్వు వెళ్తా అన్నప్పుడు చెప్పు నాకు లొకేషన్ నేను షేర్ చేస్తాను నీకు
అంటే కాస్ట్లు ఎట్లున్నాయి మార్కెట్ బాగున్నాయి అసలు డ్రెస్సెస్ సో రేట్స్ పెట్టొచ్చా వాటికి అసలంత
అంటే పరిస్థితి బాలేదు మనకి కాస్ట్ పెడదామనుకునే డ్రసెస్ క్వాలిటీ ఉండట్లే మనకు నచ్చట్లే ఫస్టఫాల్
ఇంతకు ముందు అంత మంచి క్వాలిటీ అయితే ఉండట్లేలేదులే గానీ ఇంకా అన్నీ ఇప్పుడు ఎట్ల అయిపోయిందంటే వన్ టైమ్ యూస్ లాగా అయిపోయినాయి బయట్
ఆ మన చిన్నప్ ఇప్పుడే ఇలా ఉండేది అంటే మనం క్లాత్ తెచ్చుకొని స్టిచ్ చేయించుకునే వాళ్ళం
అవును
టి బాండేవి
అవును ఇప్పుడు ఎట్లా ఉందంటే బయట పబ్లిక్ అయినా ఎందంటే ఒక డ్రెస్ని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వేస్తేనే మహా ఎక్కువ అయిపోయింది
అవును
అందుకనే క్వాలిటీ వైజు అస్సలు ఇక ఏమైనా జస్ట్ వన్ టైం వేసేసి బయట మళ్ళీ తీసేసి మళ్ళీ ఏ మోడల్ కొత్తగా వస్తే ఆ మోడల్ ట్రై చేస్తున్నారు
ఆ అవును స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అయితే బాగుండేది క్వాలిటీ గాని ఇప్పుడు ఏమి అలా లేదు
మ్మ్
మ్మ్
ఇంకా ఇంకా సామాను గానీ అవన్నీ మార్కెట్ ఎక్కడికెళ్తాయి
సామాన్లు అంటే నేను డీ మార్ట్లో ఎక్కువ తీసుకొస్తాను
ఉమ్
మనం మామ్మూలు కిరణం లోనే తీస్ అంటే అక్కడ మాత్రం మాల్స్ లో నేను ఎలా చేస్తాను అంటే ఈ పప్పులు ఉప్పులు ఇవి ఉంటాయి కదా మనమి తినేవి అవి కి-కిర్మా కిరాణం షాప్ లో అయితేనే మనకు ఫ్రెష్ గా ఉంటాయి మనం మాల్స్ లో నాకు ఎందుకు అవి తీసుకోవాలి అనిపించవు వాళ్ళు క్వాలిటీ ఎంత అనిపించ కాస్ట్ ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది ఆ నేను బయట మామూలుగా ఇవి ఉంటాయి గా మనకి సోప్స్ అవి మాల్స్ లో ప్రిఫర్ చేస్తాను ఇవి అయితేనేమో కిరాణం షాప్ లోనే తీసుకొచ్చుకుంటాను మంత్లీ ఒక మంత్లీ మంత్లీ తెచ్చుకోవడానిక ప్రిఫర్ చేస్తా
నేన్కూడా అంతే మంత్లీ మంత్లీ తెప్పిస్తా కాపోతే ఒక్కొక్కసారి ఆ డిమార్ట్ అట్ల మా అ అట్ల ఎల్తము లేదంటే ఒక్కొక్కసారి ఇట్లా హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా హోల్ సేల్ కిరాణం షాప్ ప్స్ అక్కడ నుంచి వేయడానికే చూస్తాం ఇంకా అక్కడికి వెళ్తే అన్ని తీసుకోవాల పిస్తది
ఉమ్ ఒకే
ప్రతిదీ తీసుకోవాల అనిపిస్తుంది మనకు అవసరం లేని కూడా తీసుకొని బిల్ ఎక్కువ చేస్తాం
మార్కెటింగ్ చేస్తారా మీరు స్టాక్ మార్కెటు
స్టాక్ మార్కెట్ నాకేం పెద్ద ఐడియా లేదు అదేం చెయ్యన్ నేను అసలు
ఉంహు ఓకే
కాపోతే ఇప్పుడు బాగా ఉంది ఇప్పుడు గోల్డ్ రేట్లు ఇప్పుడు వెండి గానీ గోల్డ్ కానీ మస్తు పెరిగి
అసలు మామూలుగా కాదు ఈ ఈ సి సిక్స్ మంత్స్ లో ఉన్నాయి గోల్డ్ ప్రైజ్ అసలు చాలా హైక్ అయింది ఏమన్ తీసుకున్నారా గోల్డ్ మ
ఆ ఎ ఏం తీసుకోలేదు అసలు అమ్మో అసలు ఈ గో గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ ఇంతగనం పేరిగిన తర్వాత అసలు ఇంకా వాటి దగ్గర కూడా వెళ్ళట్లేదు నేనైతే అసలు ఎప్పుడు తగ్గుతదో ఏమో తగ్గుతే కనిస్ ఏదన్నా తీసుకుందమన్నా కూడా అసలు తగ్గేలాగానే లేదు అది పెరుగుతూనే ఉంది
అసలు చాలా పెరుగుకుంటూ పోతుంది మనం భయమేస్తుంది కదా గోల్డు
ఆ అసలు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మనం అసలు పిల్లలకి ఏమైన్నా తీసుకుంటామా మనం ఏమైన్నా సేవ్ చేస్తామా అనేటట్టుగానే ఉంది బయట అసలు
అవును
హ్మ్మ్ అన్నట్లే పోయినాయ్ గోల్డనే కాదు ఎవ్రీథింగ్ బయట మార్కెట్ లో అన్ని ప్రైజే కష్టం మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకాలంటే చాలా కష్టం అసలు ఇప్పుడు
అవును
ఉమ్ అసలు ఒక సొంతం ఇల్లు ఉన్న ఏదో ఆ మాత్రం బ్రతక అసలు ఇల్లు కూడా లేకోకుండా ఈ ఇంత కాస్ట్లు ఇవన్నీ ఉంటే మాత్రం బ్రతకడం చాలా కష్టం
అవును రెంటెడ్ హౌస్ లో రెంట్ కూడా అసలు చాలా హైక్ ఉన్నాయి
అమ్మో మేము కూడా అసలు రెంటర్లా కద ఉంటాము అసలు రూమ్ రెంట్స్ అయితే ఘోరం ఉన్నాయి సిటీలో
అవునా మాది కూడా అవునా సింగిల్ బెడ్రూమ్ ఇంత ముందుకు ఒక ఫైవ్ కలా వచ్చేవి ఇప్పుడు మీనిమమ్ టువెల్వ్ సింగిలే ట్వెల్వ్ అంటే ఇంకా డబుల్ అయితే సిక్స్టీన్ టు సెవెంటీన్
హ్మ్మ్ అదే కదా మిడిల్ క్లాస్ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఈ రెంట్స్ కడుతూ బతుక కాలంటే చాలా కష్టం ఇప్పట్లో
సేవింగ్స్ చేయలేకపోతునము
హ్మ్మ్ జస్ట్ మనం బ్రతకడమే సరిపోతుంది ఇవన్నీ ఇంకా మళ్ళా ఫ్యూచర్ సేవింగ్స్ ఎక్కడ చేస్తాం ఇంకా ఈ పిల్లలకి స్టడీ ఇంకా చదువు అయితే స్టడీలు అయితే ఏ స్కూల్స్ కి వెళ్ళినా ఫుల్ క్యాష్ ఏదైనా మంచి డబ్బులు అసలు చిన్న స్కూల్స్ అనేవి లేవో మినిమమ్
అవును కదా అసలు డొనేషన్స్ అని ఫీజులు అని బుక్స్ అని
ఉ వాటికే సరిపోతుంది
ఆటో ఫీజెస్ ట్యూషన్ ఫీజె అసలు మనీ ఏం ఎర్న్ చేయలేకపోతున్నామా
హ మే అంద అందరికి అట్లానే ఉంటారు సేమ్ అ పరిస్థితి అట్లీ మిడిల్క్లాస్ పరిస్థితి అయితే అందరూ అంతే ఏం సేవింగ్స్ ఏం ఉండవ్ ఏం అయినా ఏంటే పిల్లకి చూసుకోవడం సరిపోతుంది బట్టల అని అదని ఇదని ఇంకా హెల్త్ విషయాలకు వస్తే హాస్పిటల్స్కి అయితే ఇంకా గోరంమసలు
అవును అసలు ఇంట్లో ఏం చంపా ఇద్దరు సేవ్ చేస్తేనే ఇద్దరు సంపాదిస్తేనే మనం సేవ్ చేయగలుగుతారు ఒక్కరు చేస్తే అసలు లేదు ఇప్పుడు
ఇప్పుడున్న జనరేషన్లో కంపల్సరీ ఇద్దరు చెయాలి అసలు ఒక్కరు చేేస్తే బ్రతకడం చాలా కష్టం అసలు ఇద్దరు సేవింగ్స్ చేసుకో ఇద్దరు చేస్తేనే ఒకరి సేవింగ్ లాగా ఒకరిది ఇల్లు లాగా అట్లా ఏమైనా చేసుకోవచ్చు కానీ లేదంటే అసలు కష్టమే అసలు ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్ అసలు మన పిల్లలది ఎట్లుంటుందో ఏమో మరి
కదా ఏ ఏఐ వచ్చాక ఇంకో జాబ్కి కూడా గ్యారెంటీ లేదంటున్నారు కదా
అవును అంతా ఏ అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా అన్ని ఫైవ్ జి ఇంకా నెక్స్ట్ సిక్స్ జి కూడా స్టార్ట్ అయితుండొచ్చు సిక్స్ జి వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఎట్లాంటందో ఏమో
అవున ఉమ్ అన్ని
ఇంక చెప్పాలి, ఇదే షాపింగ్ కోసమనే ఎక్కడ తీసుకుంటారు ఏంది అసలు శారీస్ అవి ఎక్కడ బాగుంటయి?
ఆ లోకల్లోనే తీసుకుంటా. ట నేను మజ్జిమం ఇంకా ఎక్ క్కువ అంటే మనం ఖాదీ ఇవి ప్రిఫర్ చేస్తాం, ఇప్పుడు సమ్మర్ గదా ఆ సమ్మార్ కాట్ టన్ అయితే బావుంటుంది గదా అందుక్
హ్మ్ చూడాలింగ ఇప్పుడు సమ్మర్ గదా వెళ్ళి కొంచెం డ్రెస్సెస్ అవి కాటన్ తీసుకోవాలి ఖాదీ కాటన్, కొంచెం మంచి కాటన్
హ్మ్ కలంకారి ఈ ఇక్కతు ఇలా అయిప్ తే కొంచం మనం వాళ్ళగ్గుడా చేసినట్టు ఉంటుంది కదా, మనం మన వాళ్ళకి మనం హెల్ప్ జేసినట్టు ఉంటుంది.
అవును.
బావుంద?
హ్మ్ ఓకెలే మరి నెక్స్ట్ అట్లాగే ప్లాన్ చేస్ గ నెక్స్ట్ ఎళ్ళి తీసుకోవాలి మనది ఆ ఓకే. ఉమ్